హలో హలో
హలో
హలో
హలో నమస్తే మేడం బాగున్నారా
బాగున్నాను మేడం
ఏం చేస్తున్నారండి
ఇప్పుడు టెం టెంపుల్స్ దగ్గర ఆ టికెట్లు పెడతారు కదా
అవునండి
అట్లా ఎందుకు ఆ వెయ్యి రూపాయలు
అంటే అవునండి వి ఐ పి దర్శన్ మని ఫ్రీ దర్శనం అని ఇలా పెడుతూ ఉంటుంటారు స్పెషల్ దర్శన్ నానిక్ గానీ ఇలా పె తు ఉంటారు.
ఉమ్మ్ వాటి వల్ల. ఆ ఉపయోగం ఏంటి మేడం.
వాటి వల్ల యూజ్ ఏం లేదు మేడం. టెంపుల్ కి ఫండ్స్ వస్తూ ఉంటాయి. ఆ రూపకంగా అన్ ఫ్రీ దర్శనానిక్ అంటే. అంటే ఇప్పుడు సామాన్య ప్రజలలు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, సో వాళ్ళు అంతంత వెయ్యి వెయ్యి పెట్టు. కొని దర్శనానిక్. కి చేసుకునే ఎవరు చేసుకున్నా, ఆ ఎవరు చేస్. కున్నా అదే దేవుడి దర్శనం జరుగుతుంది. ఏ విధంగా చేసుకున్నా దేవుడి దర్శనమే జరుగుతుంది, కానీ అలా సపరేట్ గా లైన్స్ పెట్టడం వల్ల ఆ పెద్ద ఆ యూజ్ అయితే ఏం ఉండదు. అది టెంపుల్ వాళ్ళకి అదొక బెన్ఫిట్ లానే ఉంటుంది. అంతే వాళ్ళకి ఆదాయం అనేది వస్తుంది. సో టెంపుల్ లో ఏమన్నా. చేంజెస్ లాంటివి ఏమన్నా చేయడానికి. అలాంటి ఆమా కొంత మొత్తాన్ని, ఆ యూస్ చేసుకుంటూ ఉంటారున్నమాట వాళ్ళు అంతే.
యూస్ చేస్తారంటారా అవి.
అవును ఆ టెంపుల్లోనే ఏదన్నా ఒక రూపకంగా అన్నదానం ఇట్లా చేయడం గాని, ఆ లేదంటే ఇంకా ఏదన్నా ఆ అంటే విగ్రహాలను తీసుకురావడం గాని, ఇట్లా శ్రీరామనవమికి కళ్యాణం అనేది. ఇలా జరిపిస్ తుంటారు కదా సో ఆ విధంగా చేయడం గాని అవును ఇలాంటి కొన్ని ఆ. హోమాలు చేయించడానికి. ఇలాంటివన్నీ చేయడానికి. ఆ ఉపయోగపడతాయి అవన్నీ అలా చేయడం వల్ల. ఇప్పుడు ప్రత్ ప్రతి ఒక్క దేవుడి ఆలయాలను.
క్ష
గవర్నమెంట్ ఇచ్చినా కూడా మళ్ళీ ఈ విధంగా అంటే, ఇప్పుడు ఎలా అంటే ఇలా మన ప్రజలు కూడా అలానే చేస్తూ ఉంటారు కదా. సో దేవుడి దర్శనం ఇట్లా ఆ ఫ్రీ దర్శనానికి వెళ్తే ఎక్కువ సేప్. వేచిఉండాల్స్ స్తుందా అని చెప్పేసి, ఇట్లా అమౌంట్ పెట్టుకొని దేవుడి దర్శనం కూడా తొందరగా చేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు, అన్న ఉద్దేశంతో జనాలు గూడ. కొంతమంది అళ్ళ. తొందరగా వెళ్ళే వాళ్ళు, అంటే ఆఫీస్లలో ఎక్కువగా వి ఐ పిస్. ఎక్కువగా ఉంటారు కదండి. సో అలాంటి వాళ్ళు, ఆ ఎలాంటి ఇబ్బందుల్ పడకుండా ఉండడానికి ఇలాంటి దారులని చూజ్ చేసుకున్.
అంటే అంత దూరం వెళ్ళింది దర్శ పోషణంగా
దర్శనం కోసమే ఇప్పుడు మనం వీఐపీ దర్శ్ నం లైన్ లో వెళ్ళిన ఫ్రీ దర్శనం లైన్ లో వెళ్ళిన చివరికి అందరిని ఒక కే లైన్ లో కలిపేస్తుంటారు
అవును
సో పెద్దతే ఇలా టైమే ఉండదు అక్కడ కాకపోతే కొంచెం మ్ వేస్ట్ అవును కరెక్ట్ కాదండి అది అది అది తీసేస్తే మంచిదని నా అభిప్రాయం అది తీసేసి దేవుడి దగ్గర గ్గర అందరు సమానమే విఐపి అని లేదు ఆ మామూలు వాళ్ళ అని కూడా ఏం లేదు కదండి దేవుడికి అందరూ సమానమే ఉంటారు కదా
అవునండి
ఉం సో అట్లా వ్యత్యాసం అని అవున తీసేస్తే బయి ఇప్పుడు మళ్ళీ ప్రతి ఒక్క క దేవాలయాలలో సేవ అని చేస్తూ
ఆ ఆశ దానికి కూడా అదే టికెట్లు క అమ్ముతుంటారు
అవునా ఆన్లైన్లో బుక్ చేస్కొ ఆన్లైన్ లో బుక్ చేసు కొమంటారు అలా టోకేన్స్ అనే ఒకటి అక్కడ ఏం లేదండి ఎందుకంటే మనము తీసుకు తీసుకున్నా గూడా సేవ ఒకవేళ వచ్చింది అనుకోని మనకు ఒక లకీ డిప్ ద్వారా సేవ అనేది చేస్తూ ఉంటారు ఆ సో మనకి అవునవును లకిడ్రా అనేది
ఎందుకు మామూలుగా వెళ్ళు డైర్ క్ట్ చేసుకుంటే
అంటే ఆ ఇప్పుడు ఆ సేవ్ వ అనేది ఒక టీం లాగా ఉంటుంది.. దాంట్లో టీం లో ఒక పదమూడు మంది ఉంటారు. సో వాళ్ళందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్ ఒక రోజు అట్లా పదమూడు రోజులు ఇట్లా పదమూడు మందికి అన్ని సేవలు కలిగే అవకాశము వచ్చేలాగా చూస్తారన్నమాట. ఇప్పుడు ఇవాళ నేను సేవ కెళ్ళానండి నాకు ఆలయంలో ఆ సేవాబడి ఉంది సేవా డ్యూటీ అనేది పడింది. నాతో పాటు వచ్చిన ఇంకొక వ్యక్తి క్ కి ఆ టీ, స్నాక్స్ ఇచ్చేసేవ అనేది పడింది. సో ఇప్పుడు ప్ర ప్రతి ఒక్కరికి అన్నిట్లలో ప్రతి ఒక్కటి అవకాశం అనేది రావాలి కాబట్టి. ఇవాళ నాకు ఆలయం సేవ వస్తే రేపు నాకు మళ్ళీ టీ, స్నాక్స్ సేవ వస్తుంది. ఆ ఇట్లా అందరికి ప్రతి ఒక్కటి అన్ని వచ్చే సే అన్ని సేవలు వచ్చేలాగా ఇలా చేస్తూ ఉంటారు. అన్నమాట సేవ చేయడం వల్ల చాలా పుణ్యం కూడా వస్తుంది కదండి మనకి సో ఆ ఇలా ప్రత్యేక దర్శనం
కట్టార కట్టాలంటారా
అమౌంట్ అంటే ఏం లేదండి జస్ట్ నార్మల్గా మనం ట్రైన్ లో వెళ్తుంటాం కాబట్టి. రిజర్వేషన్స్ చేసుకుంటాము.
అమౌంట్ ఏమి లేకుండా. వెళ్ళి ఫ్రీగా సేవ చేయొచ్చ అండి ధార
అంటే టీమ్ పర్సన్స్ ఉంటారు కాబట్టి. ఒక పర్సన్ కి పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా వేసుకుంటారు. ఆ సో దాన్ని బట్ ట్టి మనమా అది చేసుకోవచ్చు. అన్నమాట సేవ
మీరే ఎప్పుడైనా ఎలా రా సేవకి
ఆ లేదండి. మా అమ్మగారు వెళ్ళారు. మా అమ్మగారు వెళ్తూ ఉంటారు. ప్రతి సారి ఓకసారి తిరుపతి స్ సేవకు వెళ్లారు, ఒకసారి శిరిడి సేవకు వెళ్లారు భద్రకాళి అమ్మవారి స్ సేవకి వెళ్లరు
ఉహ్మ్
సో ఇలాంటి సేవలకు వెళ్ళడం వల్ల కూడా మన కు మంచే జరుగుతుందండి చాలా బాగుంటుంది. ఆ సేవ చేయడం కూడా
మీరు వెళ్ళిన ఆ టెంపుల్స్, దగ్గర ఏమన్నా మా మార్పులు ఏమన్నా తీసుకురావాలంటారా. ఏదన్నా ఇప్పడ వరకు వెళ్లుంటారు కదా
అవునండి మార్పులు అ అంటే ఇప్పుడు అక్కడా ఇప్పుడు తిరుపతి ఉందనుకోండి శ్రీదర్శనానికి వెళ్తే ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇరవై నాలుగు గంటల సమయము నలభై ఎనిమిది గంటల సమయం అనేది పడుతుంది ఈ ఈ ఇది ఈ పద్ధతిని కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆ ఇప్పుడు అన్ని గంటలు వేచి ఉండాలంటే కూడా చాలా కష్టం కదండీ ఇప్పుడు అన్ని గంటలు వేచి ఉన్నా గూడా తీరా దగ్గరికి వెళ్ళేసరికి కనీసం ఒక మనసు పూర్తిగా ఒక ఐదు నిమిషం షాలు కూడా దేవున్ని చూడకుండా అలా తోసేస్తూ ఉంటారు ఆ విధానం మనేది చేంజ్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం
ఉ
చేంజ్ చేస్తే అది ఏ విధంగా చేంజ్ చేయాలి అసలు ఆ ఆ ఫ్రీ దర్శనంకి వెళ్ళిన వాళ్ళని అన్ని గంటలు వేచి ఉండేలాగా చేసి ఇప్పుడు త్రీ హండ్రెడ్ దర్శనానికని వెళ్ళే వాళ్ళని
తొందరగా పంప్
విఐపీస్ అవును వీళ్ళందరినీ తొందరగా ఎందుకు పంపించడం వాళ్ళు కూడా భక్తులే వీళ్ళు భక్తులే కదా వీళ్ళలను అన్నిగంట గంటలు ఒక కంపార్ట్మెంట్లలో గంటలు గంటలుగా వేచి ఉండేలాగా చేసి వాళ్ళని పంపించడం కూడా అది కరెక్ట్ గాదు కదాండి ఎంతో దూరం నుంచి వస్తారు వచ్చినా కూడా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు కూడా దేవుని చూడనికుండా పదండి పదండి అని చూపిస్తా ఉంటారు ఆ విధానం ఒకటి చెజ అయితే బాగుంటుంది తిరుపతిలో అని నా అభిప్రాయం
మనం డిస్కస్ చేద్దాం ఓకేనా ఓకె
ఓకె రన్